గుడ్ ఈవినింగ్ సార్
బాగున్నారా సార్
ఆ బాగున్న
బాగున్నార సార్
ఆ బాగున్నాం బాగున్నామ అండి మీర ఎట్ల వున్నరు
మేము కూడా బాగున్నాం సార్ ఇంకా సార్ మధ్యాహ్నం ఏం తిన్నారు సార్ మీరు
నేను మధ్యాహ్నం చూడండి ఇప్పుడు హోటల్ నే బిర్యానీ తిన్నానండి
హోటల్ బిర్యానీ తినారండి ఎలా ఉండెస్ సార్ మరి హోటల బిర్యానీ
ఆండి
కాసార్ హోటల్ల బిర్యానీ తిన్నారు కదా
ఆ
హలో అది ఎలా ఉండేది సార్ బిర్యానీ అనేది హోటల్ల బిర్యానీ ఎలా ఉండేది
బిర్యానీ ఎస్ స్పైసి ఈ స్పైసి
సార్ ఎన్ని పీసెస్ వచ్చి ఇపుడు రే అయితే బిర్యానీల ఎన్ని పీసెస్ వచ్చినాయి సార్
మాకు మేము అంటే పెద్దది తీసుకున్నామండి గిట్ల హో పెద్దది ఇతే ఫ్యామిలీ ప్యాక్ లెక్క మనకు
అవును సార్ ఫ్యామిలీ ప్యాక్లనే ఎంత అచయని అవును సార్ ఫ్యామిలీ ప్యాక్ తెప్పించారు ఓకే ఫ్యామిలీ ప్యాక్ లో ఎన్ని వచ్చినయి ముక్కలు చికెన్ తెచ్చారా మటన్ తెచ్చార
ఆహ చికెన్ తెచ్చామండి రెండోచ్చ పెద్ద పెద్ద పీస్ లు అంతే
చికెన్ ఈ రెండే తినేసారా ఫ్యామిలీ ప్యాక్ మరి తిన్నారా సార్ మీరు మొత్తం కడుపు నిండా తిన్నారా
ఆ నేను కడుపు అంతా తిన్నానండి
ఊ సార్ ఎంత పడ్డది దాని ఒక ఫ్యామిలీ ప్యాక్ ని మీరు తెచ్చిన బిర్యానీ రేటు
ఫ్యామిలీ ప్యాక్ థౌజండ్ రూపీస్ అండి
థౌసండ్ రూపీసా సార్ మరి చాలా ఎక్కువయింది సార్ మీ మీ తీసుకు ఇగ అక్కడ మరి చాలా ఎక్కువ ఉన్నది మరి రేటు మరి కు అన్నం మరి క క్వాలిటీ ఎక్కువ ఏసిండా సార్ రైస్ మరి
ఆహా కల్టీ ఎంత అంటే ఎంత ఏటా అన్నాడు అన్నమయితే
ఊ
పీసెస్ మాత్రం ఇగ రెండే వత్తయ్ అన్నడు అంటే ఓకె అన్నం ఇగ మేం
ఊ
ఊ
ఉహు
ఇంకా మీరేం తిన్నారండి
నేనా సార్ నేను పన్నీరు తిన్నా అండి సార్ ఇవాళ మధ్యాహ్నం
పనిర్ చేసారా
ఊ పన్నీర్ చేశారు మా మమ్మీ పన్నీర్ చేస్తేనే తిన్నాను ఎందుకంటే ఇప్పుడు మా ఇంట్లో మోరం నడుస్తుంది కాబట్టి మేము నీస అనేది తినం కాబట్టి పన్నీరు తీ అన్నారు ఇలా ఫ్రైడే కదా సార్ ఫ్రైడే రోజున మేం ప్ర తిసారి ఏం చేస్తామంటే మటన్ లేకుంటే చికెన్ కోడుగుడ్లు అట్లా ఏందో ఒకటి మూడిట్ల ఏదో ఒకటి చేస్తాం సార్ అయితే మూడిట్ల ఏది ఇప్పు ఏది కూడా నడవదిగ సార్
అవునవును ఇప్పుడు ఎందుకు మీర మీకు మౌరం నడుతంది కాబట్టి మీకు నడవదు ఇప్పుడు
ఆ అదే మొహరం నడుస్తుంది కాబట్టి మేము తినం సార్ అందువల్ల మమీ మరి ఏం చేయాలి మమ్మీ అని చెప్తే మా మమ్మీ చెప్పింది పన్నీర్ తీసుకురండి పన్నీర్ వండుతా అని చెప్పేసరికి సరే అని పన్నీర్ తెచ్చాను సార్ నేను పన్నీర్ చేస్తే పన్నీర్ చేసేరు మా మమ్మీ ఇవల చాలా బాగా చేశాడు సార్ చాలా రోజుల తర్వాత తిన్నాను అప్పుడు పెళ్ళిలో తిన్నాను ఒకసారి మొన్న ఫ్రెడ్లీకి పోయినప్పుడు తిన్నానైతే ఇప్పుడు ఇయ్యాల మొళ మా మమ్మీ చేసింది
ఆహ ఎట్లా ఉంటే టేస్ట్ అంటే దాని
ఫ్రై చేసి చేశారు అయితే కర్రీలో చాలా బాగుండే సార్ అది బైయిటనా సార్ ఓన్లీ పన్నిడు అవును సార్ అది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కేజీ సార్ అది
ఫైవ్ హండ్రెడ్ రూపీసా బాగా ఎక్కువ ఉన్నది మరి మీద అక్కడ
ఉమ్ ఫైవ్ హండ్రెడ్ రుపీస్ సార్ మరి కేజీ అది
కేజి చేస్తదండి
అంటే మేము చిన్న చిన్న హోటల్ కి వెళ్ళాం సార్ మంచి మంచి పెద్ద హోటల్ కి వెళ్ళలి తీసుకుని వస్తాం పన్నీరు అనేది హోటల్ హోటల్ కి రేట్ తక్కువ ఉంటుది సార్ మా పక్క ఇం చిన్న ఇంకో ఇంకా చిన్న హల్ ఉంటే అక్కడ ఫోర్ ఫార్టీ ఉంటంది ఇం అలా అంటే ఇక్కడ మా హోటల్ ఏది ఫేమస్ అక్కడ అక్కడ నుండి మంచి మంచి ఫ్రెష్ మంచి క్వాలిటీ ఇస్తాడు సార్ మాకు ఫ్రెష్ మంచి క్వాలిటీ ఇస్తాడు సార్ మనకు మనం పొంగనే అడిగాగాని ఎల రేపటిది ఉన్నా కాని ఇవ్వడు ఇవాల్టిది అయితేనే ఇస్తాడు సార్ మనకు
ఆహా ఇంకా ఏం చేస్తారండి మీరు
ఏం లేదు సార్ ఇలా కూర్చున్నాను కొంచం చల్లటి గాలి వస్తుందిని కూర్చున్నాను బయట కూర్చుని గాలి వస్తుండయితే ఇలాగనే ఉన్నాము సార్ ప్రస్తుతానికి ఇంకా రాత్రి ఏం చేయాలో ఏం లేదో సార్ అడగాలి మా మమ్మీకు డిన్నర్ ఏం చేస్తారో కర్రీ మరి పన్నీర్ అనేది ఖతమయింది మరి ఇప్పుడు నైట్ ఏం చేస్తారు ఒకసారి అడగాలి మల్ల అడిగి మళ్ళీ ఏదైనా స్నాక్స్ స్నాక్స్ ఐన తేవాలే లేకుంటే సార్ నైట్ మల్ ఏదైనా కర్రీ చేస్తే స్నాక్స్మ మీరిచి జిలు మన దేవాలే సార్ ఇగ
మిర్చిలు బజ్జిలు తినచ్చ
ఉ తినొచ్చు సార్ మిర్చి బజ్జీలు తినొచ్చు
హా ఎగ్ బజ్జీ తిన్నారు కదా
ఉ ఎగ్గు తినము ఎగ్నేది ముట్టాము సార్
యా
ఆ
బాత్ కర్
ఓ
ఆ
ఉ సార్ మీరు తింటారా సార్ ఎగ్ బజ్జీలు
హుమ్ ఎగ్గు బజ్జీలు తినలేరు కదా మీరు
సార్ మీరు తింట ఎగ్బజీ తినం సార్ మేము ఎప్పుడు మీరు తింటారా సార్ ఎగ్ బజీ
ఆ తింటాం ఒక్కొక్కసారి ఇప్పుడు ఇప్పుడు పెడతేలేరు ఆ అమ్మ ఎటో పోయి ఉంది లేకపోతే ఇ దొరుకుతుండే
సార్ మీ మమ్మీ అంత మమ్మీ చేయదా సార్ మీ మమ్మి
ఆహా మమ్మీ బయట వర్గ్ స్కూల్ వర్క్ చేతది కదా. బయటా అచ్చే వరేకి సిక్స్ థర్టీ సెవెన్ అయితది.
ఆ టైమ్ ఉండదానండి మొత్తానికి
టైం లేదు ఇగ ఒక్కొక్కసారి అయితే బయట నుంచి తెప్పిచుకుంటాం.
మీ డాడీ చేయరా సార్ ఇంట్ల ఉంటారు. కదా డాడీ
మా డాడీ పార్ట్ టైమ్ షాప్ జాబ్ చేత్తడండి.
ఉమ్
పార్ట్ టైమ్ షాప్ జామ్ జెత్తడు.
ఏం చేస్తాడు? మీ డాడీ
పార్ట్ టైమ్ షాప్ జెత్తడండి.
పార్ట్ టైమ్ షాపా
ఆ
అంటే ఎంట్ సార్
అంటే దుకాణలకి హోల్సేల్స్ ఉంటాయి కదా అండి.
ఉమ్
గట్లా జెత్తే ఇగ పొద్దుగాల పోతే మళ్ళీ నైట్ నైట్ అయితదండి. అచ్చే వరకి
సో ఈ మమ్మీ కూడా అటు స్కూల్ కి వెళ్తది. డాడీ కూడా బిజినెస్ లో ఉన్నారు కదండి. మరి మీ మీరేం చేస్తారు సార్ ప్రస్తానికి
నేను ప్రస్తుతానికి ఇంకా డిగ్రీ అయిపోయి ఇప్పుడు జాబ్ కి జెస్ చుత్తున్నా ఇప్పుట్రై
ట్రై చేస్తున్నారా జాబ్స్ కి ఇప్పుడు మేబి సర్ ఫారెస్ట్ జాబ్స్ పడేట్వి ఉన్నాయి. మరి దానికి అప్లై చేస్తున్నారా మీరు?
ఆ చూసామండి.
అదే ఫారెస్ట్ జాబ్లు పడేటివి ఉన్నాయి ఇప్పుడు దానికి ట్రై చేయండి. సార్ మొత్తానికి మీరు డిగ్రీ అయిందేమో సార్ మీది డిగ్రీ కంప్లీట్ అయితే ఫారెస్ట్ జాబ్స్ ఉన్నాయి. ఇప్పుడు దానికి అప్లై చేయండి బీటా ఆఫీసర్ పడుతున్నాయి సార్ జాబ్స్
హ్మ్
ఉమ్
దానికి ఏం చేయ అంటే ఏం చేయాలంటే దానికి తిరగాల అంటే
లేదు సార్ అది ఫారెస్ట్ లో ఉంటుంది. మొత్తానికి జాబ్ మొత్తం అడవిలల్లా తిరిగేల్లా అడవిల ఆఫీస్ ల కూడా ఉంటది. ఇది ఆఫీసర్ అయితే కూర్చొని క మనకు ఒకట్ వెహికల్ ఉంటా ఆ వెహికల కూర్చొని ఇద్దరు గన్ మెన్లని ముగ్గురు గన్ మెన్లని ఏసుకొని తిరగాలి సార్ ఆర్వీల చెట్లు చెట్లు కుట్టకుంట ఇంకా అడవి జంతువులు ఉంటాయి కదా సర్ జన్ జంతువులని ఎవరు పట్టకుండా చూసుకుంటా ఉండాలి. మనం డిపార్ట్మెంట్ ల
ఆహా
ఆ ఏదే నయం ముందు ఏం లేదు. చూడాలంత అడవిలన
ఇంకా మీరు గేమీ ఏమ్స్ ఆడతారండి. మీరు
నేనా సార్ నేను క్రికెట్ ఆడతా సార్ నేను
క్రికెట్ ఇష్టమ నాకు కూడా క్రికెట్ అంటే బాగా ఇష్టం.
అవునా కార్తీక్ ఆహా క్రికెట్ క్రికెట్ల ఏం టీం అంటే ఇష్టం సార్ మీకు
నాకు ఇప్పుడు మొన్న అయిపోయింది. కదా ఐపీఎల్ దాంట్లో అయితే ఆర్సిబి అంటే నాకు బాగా ఇష్టంమండి.
అవునా సార్
ఉమ్
ఉమ్ బాగా అడేయళ సార్ ఐపిఎల్ లా వీళ్ళు
ఆ ఆ మస్తు బాగా ఆడారు ఆ బాగా ఆడారండి వాళ్ళు పోయిన సారి కూడా వాళ్లే కప్ తీసుకొచ్చిర్రు కదా
తార్ ఆర్ సిబికి
ఆ ఆర్సిబికి ఫైనల్ మన గుజరాత్ వర్సెస్ బెంగళూరు ఉండే అండి
ఉహూ ఆర్ సీబీ ఇంకా గుజరాత్ ఉండెనా అండి ఎంత కొట్టారు తారు వాళ్ళు టార్గెట్
వాళ్ళు టార్గెట్ టు టూ నైన్టి అట్లా ఇట్లా కొట్టిర్రండి
అ
ఉమ్ ఈ మన జీటిలో బౌలర్స్ ఉన్నారు కానీ బ్యాటర్స్ లేదండి
ఉహూ
శుభమంగిల్ ఒక్కడే ఉన్నారు వాళ్ళు
ఉహూ హెచ్ ఎస్ ఆర్ అయితే సారు ఈ మ ఇలా మారు మోగిన పేరు సూర్యవంశీ పేరు మారుమోగింది ఈ సారీ
మా మా మార మ మారమోగింది రెడ్ క్యాప్ దొరికింది కదా
ఉహూ మొన్న కూడా రెండు సాట్ల కూడా సరిళ్లు మిస్ అయినాయి సార్ అని
అవునవును రెండు సార్లు పాపం అదే అయిపోయిండు
చాలా బాగా ఆడుతున్నాడని
మన సెమీఫైనల్స్ హైదరాబాద్ తో గెలిచింది కదాండి అది ఆర్ ఆర్
ఉమ్
జీటితోని గెలవాలి ఎందుకంటే దాంట్లో బాలర్స్ ఉన్నారు కదా మెయిన్ బాల చూస్తున్నాడు దాంట్లోనే
ఉమ్
ఉమ్
నెక్స్ట్ మరి ఇప్పుడు నెక్స్ట్ మళ్ళ మళ్ళీ ఐపీఎల్ వస్తే మరి ఎవరు వెళ్తారు, సార్ మళ్ళ నెక్స్ట్ ఐపీఎల్
ఇగ ఏమో అండి చూడాలి ఉమ్
ఉహూ ఇప్పుడు మీ ఫేవరెట్ టీమ్ అంటే బెంగళూరేనా సార్
అవును బెంగళూరే అండి
ఉమ్ నా ఫేవరెట్ టీమ్ హైదరాబాద్ సార్ ఫస్ట్ కలకత్తా ఉండే తర్వాత నాది హైదరాబాద్ అయింది సార్
ఉహూ
ఆ కానీ రెండు రెండు కూడా ఓడిపోయాయి సార్ రెండుకు రెండు కూడా ఓడిపోయాయ్
ఉమ్ సైకో సార్ ఒకే అండి వ